హలో హలో చేప పహ్
ఎం చేస్తునావ్
ఏం చేస్తలే ఇప్పుడై తినీ కూర్చున్నా ఆ
ఏం కూర
పప్పు
ఆ
ఏం చెస్ ఇంటి దగ్గరని వున
ఉ
ఎట్లాయింది ఉగాది పండగ
మంచిగనే అయింది మీది
మాన్ మంచిగనే అయింది
మ్మ్
మ్మ్ ఇంకా చపాలి ఎం ఎం చేసిర్రు మరి ఉగాది కి
ఏటీజెయ పచ్చడి మా డాడీ చేస్తాడు ఎప్పుడైనా పచ్చాడీ ఇంకా బచ్చాలు మీరు
మేం బి పచ్చది అవి బొబ్బట్లు
మ్మ్
ఇంకా చెప్పాలి
చెప్పు
తిన్నావా మరి
తిన్లే ఇంకా
మ్మ్ పోలె కాలేజీకి ఈ రోజు
ఉహ
మ్మ్ ఇంకా ఎం చెస్ దృ అందరు
ఏం చేస్తారో డాడీ పోయిండు ట్రాక్టర్ మీద మ మమ్మీ ఇప్పుడే తినొరిగింది
మ్మ్
మా అన్న షాప్ కాడికి పోయిండు మేం ఇంట్లో ఉన్నాం టీవీ చూస్కుంటూ
చెప్పాలి ఇంకా
ఏడున్నవ్ ఇంటికాడనే ఉన్నావా
ఆ ఇంటి దెగ్గరినే ఉన్న
మ్మ్
మ్మ్ ఇంకా
చెప్పు
చెప్పాలే
ఏం చెప్పాలే
చెప్పాలే ఏమైనా ఎక్కడ పోయి ఏడికైనా పోయినావా మరి టెంపుల్కి
ఆ పోయినా
ఆ
పోయి వచ్చినాం వన్ అయింది పోయి టెంపుల్కి పోయేసరికి మస్తు మందుర్రు
ఎక్కడా
మా ఇంటి కాన్నే రత్నాలయమం అని ఉంటది
ఆహా పోయినా ఇంటి దగ్గరనే
ఆహా
ఆ
చెప్పు
చెప్పాలి నువ్వే
టీవీ చూస్తున్నావా
ఏం లేదు అవుతారు వేరే ఇంట్లున్నా వేరే ఇంట్లో టీవీ నడుస్తుంది
ఆహా సౌండ్ వస్ స్తుంది అందుకే
ఆ ఇంకా చెప్ప ఆగ ఇక
చెప్పు
ఏం లే ఇంకేం ఆ పోదాం వస్తా
నిన్ననే రిలీజ్ అయింది ఒకటి
అవునేమో సినిమా ఉస్ ఉస్తాద్ ఆ ఆ ఉస్తాద్ రిలీజ్ అయింది దా ఎవరు హీరో
ఆ
మీరెవరు
పవన్ కళ్యాణ్ అనుకుంటా
ఆ
పవన్ కల్యాణ్ నే
పోదాం
వం
ఉమ్ నీ ఇష్టం
ఈ మంత్ ఎండింగ్ వరకు పోమా
పోదాం ఏడా అక్కడ సైడా
ఆ రావా
వస్తా పోదాం
ఆ
పోదాం వస్తా
ఉమ్.
ఉమ్. ఒక పాల ఇంకా. ఉమ్.
మండితిందం ఆరోజు సరేనా.
తిందాం. ఆహా ఆ.
పైసలె. అస్కర.
లై షాప్లకేల్సి.
నే మాత్కోసా.
ఆ
నువ్వే వడ్కుర.
పట్కోత్త. ఉమ్. అవును అంతే మరి మళ్ళా రాదు కదా లైఫ్.
మళ్ళా ఛాన్స్ రాదు.
ఉమ్. ఓదగ్ ఆ. మల్లి ఏంచేస్తానో కూడా నాకే తెలీదు.. అందరం బానేవున్నాం. మే ఉమ్ చెప్పాలిగా. అ
ఎవళింటికి పోయినవ్.
ఆ
ఎవరింటికి పోయినవ్.
ఎవరు.
నువ్వు.
ఎప్పు. ఏం బోలే మాఇంటికాన్నే ఉన్న.
పక్కనింటికోచ్చిన అన్నవ్ కదే.
వే వేరే వేరే రూమ్లు ఉన్నా పక్క రూమ్లా.
ఉమ్. ఏంచెప్తవో ఏమో మా ఇంటి ఏడున్ది రా.
ఆ ఇంట్లోకెంచ్ అరే ఆహహా. ఆ ఇంట్లోకేంచి ఈ ఇంట్లకొచ్చిందుక్. కన్ అట్ల అంటున్నా అవును
ఉమ్ మాము నక్ నర్సు ట్రేనింగ్ కు పోయినం చూడు
ఆ
ఆళ్ళు కూడ మాట్లాడుతుర
ఒవ్వరు టచ్ ల లేరు నాకు
లేద
నువ్ తప్ప నికితది అప్పుడప్పుడు స్టేటస్ వస్తది అంతే ఊ పోవాలా మళ్ళాఒకసారి
ఓ నేను కష్టం నన్ను పంపరు ఇగ మళ్ళా
ఎందుకు
ఎందుకంత దూరం ఎట్లా రావాలి మళ్ళా
తలో
హాస్టలే
హ
ఏం చేస్తవు ఏం తెచున్నావ్ మళ్ళా
మిషిన్ ఉందె మిషిన్ నేర్చుకుందాం
మిషన్ ఆ నేను నేర్చుకున్ననె హ
వచ్చ అనేక పఫెక్ట్గా
పర్ఫెక్ట్ మొన్న ఆ కాడికి వద
న ఆ
మా అక్క కూడా వచ్చగా అని నేను కూడా నేర్చుకున్నా ఇద్దరం మీరు చేసుకోవచ్చా అని
ఓహఓ
మాకుకైతే ఇంకా పర్ఫెక్ట్ నాకంటే
అదన్న ందావానే
ఉ
ఇప్పుడు ఎట్లున్నాయి రేట్లు బయట
అవును అంతా ధాన్య బతుకొ పచ్చు
ఆ మనంత
మా మా బ్యూటీ పార్లర్ ఉందా ఇప్పుడు మళ్ళా
ఉంది ఉంది వే వాళ్ళది క ప పోదా పోవాలే మనుషను
పోవలె చూద్దాం ఆ మ సుమందుండ మనమే ఇరవై ఇరవై ఒకటి మంది కాకుండే ఓరు లేరు అస్ సల్ సర్చలా
అవును నీకే అందరి వుండయి గా కాంటాక్ట్స్ నువ్వే ఉండొచ్చు టచ్చలే అనుకో అప్పుడప్పుడు అఖిల కనిపిస్తుంది మ్మ్ మా ఆ
ఆ బర్డేస్ అయినప్పుడు విషెస్ చెప్ తరు గంట అయినా కూడ
మ్మ్ మ్మ్ హ్మ్ మందీమె దీపిక ఉంది చూడు ఫార్మసీ ఆమె గామ ఎప్ కామె టచ్ లో ఉంది మ్మ్
ఆమె ఏమో అప్పుడు ఇన్స్టాలో ఏమో ఏందో ఇన్స్టా కూడా డిలీట్ చేసుకుంది ఆ లేదు ఇగ నాక్కూడా
మ్మ్ హ్మ్
ఆయిన మె మెస్సేజ్ చేసింది నాకు
మ్మ్
ఇన్స్టాలోనే కొంచెం వేరే లెక్క చేసింది నేను ఈమనేనా మెసేజ్ చేసినది అప్పటికే డౌట్ పడ్డా తర్వాత చెప్పిన్ తర్వాత చెప్ అంటే మొత్తం ఆకే ఇగ ఇరామ్ లేకుంటే చేసుకుంటది మొత్తం ఆ ఎందుగిట్ల చేసింది ఈ పిల్ల అనుకున్న తర్వాత చెప్పింది ఎవలో చెప్పరంట నాతో లకి
ఆహా
అ
మ్మ్
మల్ల సేమ్ ఆమ లెక్ క్కనే కొంచం కూడా డౌట్ రాకుండా ఏం లేదా ఆమెనే చెప్పింది మళ్ళా నాకు
ఆహా
హ్మ్ కానీ ఇప్పుడు లేదు గా చేసుకొనిస్తుంది ఇగ
హ్మ్ హ్మ్
సో
ఏమో మరి
హ్మ్ సంతోషని మేడం దోస్తది నా స్టోరీ చి స్టేటస్ స్టో
టి రాస్త
మ సైగ చేసి తిన్నమని ముగ్గరం
ఆ
మన ముగ్గురం అయోధ్య చేసుటున్న
ఆహా
వట్టు కోర్తుతి
ఆ సిరి సరే ఎవర్ అసల్ ఎవన్ సిరి సనే ఎవన్ కిన్ తేలేదు ఎవర్ ఇంక ఎంతనేనా అండి ఏంది ఎ మి బాధ దా ఎవన్
ఆ ఒకసారి సీరియస్ వొతారో రామని నేను అన్న
ఆమెన్న ఆమెనే
చిర కాడితే మళ్ళ బూరెలు ఏయనే ఆమె దెగ్గరికి నేను జోక్ గా మస్తు లే అంటస్ సిరస్ అయిపోయింది
ఎవనికి నన్నే ఎవ తింటాదే అంటే చెప్పుండే అంటుంది
తొవ్ చేసింది రాంగ రాంగ హ్మ్
హ్మ్ ఏం కర్రీ
పప్పు అల్లా
అ
తినాలి ఇప్పుడు.
తినలే ఇంకా.
ఆహ్ చెప్పంది నీకు ఆహ్.
ఉమ్ ఇంకా.
ఇంకా చెప్పు.
చెప్పాలిగా. ఇగో నేను సెట్పోయి. లేే పోయిండు పనుకి. ఉమ్ పోదాం మళ్ళీ డ్రైనింగ్ కి.
పాలిటిక్స్.
ఉమ్మ్.
ఆహ్ నీకు తమ్ముడు కదు అన్నానా.
తమ్ముడు తమ్ముడు.
ఉమ్ ఇద్దరేనా.
ఆహ్ ఇద్దరమే.
ఉమ్.
ఉమ్మ్.
ఆహ్ ఓకే మాళ్ళా.
ఆహ్.
సరే అంటున్న.
ఆహ్ సరే.
ఉమ్.
సరే. మావి నిన్ను అడిగింన్నా చెప్పండి.